ఏంలే
తిన్నవన్నం తిన్నం
ఆ తిన్నా ఇప్పుడే
పొద్దట్నుండి ఏంజేష్నవ్
ఏంజేసినా పండుకున్నా కాసేపు
హూ
ఏంలేదు ఏ ఘోరంగొడుతాంది బయటికెల్లకుండ
మ్మ్ మంట మండుతాందసలు బయటికెళ్తేనే
గదే ఏంజెత్తానవ్
నేనా మిషన్ గుడదామని కూసున్న
ఆహ్
ఇంత్సేపు స్నానం జేష్నా మంటకు చల్ల నీళ్లతోని
ఈ ఎండకట్ల మండుతాంది
ఊ ఇయ్యాల మరి పండుకొనన్ బండుకొన్లేషి తానం జేష్న
చ్చిన నేను ఇంటిక ఇంటికచ్చినా గని నువ్వు వండుకున్నవ్
హూ చూసి ఏం చెత్తందో
అదే వాళ్ళు బయట ఆడతారు అప్పుడు నేను వచ్చిన
ఉ లోపల మస్తు మంట మండుతాంది అంత కూలర్ కూడా
వేడత్తాంది నీళ్లు పోసినా కూడా
ఉ చెప్పు ఇంకా ఏంటి విషయాలు
చెప్పాలే ఏమున్నది
ఇంగూర మీది
పచ్చడ పచ్చడ వేసుకొని తిన్న పొద్దున్న కూర అయిపోయింది
వండలే
పొద్దున అండింది కాని ఇంకో అదే ఇగ దగ్గరికి వండింది అదే అయిపోయింది నాలుగురం తిన్నాం టిఫిన్లో పెట్టుకొని పోయింది
సాయంత్రం వత్తాందా
సాయంత్రం ఆ పొద్దున తొమ్మిది గంటలు పోయ్యి సాయంత్రం వత్తాలు
మేము లతాని
ఐదు ఐదున్నర ఐదు అయితాంది
ఇన్నరకతార ఆరు గంటలకట్ల పర్వాద
ఇగ గదే టైం అయితాంది
హ
తిన్నావా నువ్వు మరి
ఈగ పొద్దున గప్పుడు తిన్నదే మరి బాగున్నప్పుడు ఈగ మళ్లీ ఏడ తిన్న అకలి అయితాంది కానీ అన్నం లేదు పిల్లలు తిన్నారు తినలే ఇక మాట్లాడు ఇనపడ్తది అట్లనే ఉంచు కట్ చేయకు
చెప్పక్క
హలో
ఆ అక్క
ఇనబడత లేదా హలో
ఆ వినబడుతోంది
ఆ సిగ్నల్ కట్ అయితంది అప్పుడప్పుడు
ఆ సిగ్నల్ లేదు కావ
అఓ డ్రెస్సులు ఎమన్నా కొనుక్కున్నావా ఈ మధ్యలా
కొన్నా ఇంత పెద్ద మళ్లియనే ఉన్నాయి కుట్లాయాలవి
ఏస్కోకపోయినావ్ నువ్వు వేసుకున్నాడు అలవాటు వేసుకోవాలి
చేసుకుంటా
ఈగ లేనమ్ మీ లేనప్పుడయినా వేసుకోవచ్చు నువ్వు ఏమున్నది మంచిగా కుట్లుఏసుడు ఒక్క కుట్లుఏసుడు
నేర్చుకుంటా
నీ వీటి నీ మాట మీదనే ప్రయోగాలు చేసుకో
అదే ఎల్లుండి ఊరికి పోయేది ఉన్నది చేసుక కుట్లు వేసుకోవాలి అవి
వేసుకో మీ పిన్ని వాళ్ళు మంచిగా ఉన్నారా
మంచినే ఉన్నారు
కత్తలేరు చానా రోజులు అవుతుంది
ఇగా వాళ్ళు తిరుగుడే అయితంది
ఉ
అత్తరగా వచ్చి ఈ మధ్యలో మళ్ళ ఎప్పుడన్నా ఇవాళ స్కూల్ స్టార్ట్ అయితే
ఉ
మళ్ళీ ఇటే తిరుగ అస్తారు స్కూల్ ముూలిగుళినయి కదా
స్కూల్ మనల్న్నానా ఏ స్కూల్
బిట్స్
వామ్మో బిట్స్ ఉన్నాయి ఇప్పుడైనా గ్రేటే
ఆ రీతిగాడు చదువునే చదవడం కానీ పైసలు పెట్టి చదువుపిస్తున్న
వాళ్ళ చె చెల్ అక్కను మరి
వాడు మంచిగనే ఆ అక్క మంచిగానే చదువుతాది అ కూడా బట్ ట్స్
ఆ
ఇద్దరు బిట్స్ గాని వాళ్ళ
మంచిగానే చదివితారు డబ్బులు ఖర్చు పెట్టి
ఖర్చుపెట్టి చదివించినంత కమ్మ అవుతుంది వాడు చదవలేదు వాని అయితే కొట్టుడు కొట్టాడు చదవకపోతే
చదువు రాలే మగపూర్వాని చదవాలి
ఆ
ఆడపిల్లలు ఎంత చదివినా చేసుకుంటారు ఉద్యోగాలుతే లేర గాని హండ్రెడ్ పర్సెంట్లా ఎయిటీ పర్సెంట్ ఎంత చదువు చదివి ఇంట్లా
ఉండుడుతె
ఇంట్లో ఉండుడే ఫ్యామిలీ కోసం త్యాగాలు చేసుడే
ఆ
ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసుడే జీవితాలను
వాని ఇంకా నర్సనపేట బిడ్స్ హాస్టల్ వసిండు ఒక సంవత్సరం
ఆ
య వాడాడుండలే వాడు తిరుగుడుకు ఆడేడుంటాడుగా హాస్టల్ అంత పెద్ద బిల్డింగ కొన్ని ఎకరాలు ఉన్నాదీ అది
హ వామ్మో అంత పెద్ద హాస్టల
అల్లా బీటెక్ కూడా ఉన్నది
ఆ మస్ డబ్బులు కదా
ఆ వానికి సమాత్సారం త్సరం ఒక సంవత్సరాకే లక్ష పెట్టిండు
ఆ
ఆ లక్ష పెడితే సంవత్సరం మొత్తం ఇద్దరు బోతారని ఈడనే దీసుకొచ్చి ముదురుది ఇద్దరిని యేసిండు
మరి లేకపోతే చదువుతేనేమో ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు
అదే వాడు చదువుతలేడాయ్ సదువులేదు ఏం లేదు
సదవనప్పుడు ఇంత పెట్టి వేస్ట్
ఎంత పెట్టి వేస్ట్ వాడు చెప్పినా ఇంటలేడు మొత్తం నరసింహ
ఆ
పడదలుగా కొంచెం
ఆ మంచిగా ఉన్నారా మీ అమ్మమ్మ వాళ్ళు గిట్ల
ఆ మంచినే ఉన్నరు
పన్లకు పోతారా
ఏ అమ్మమ్మ పోద్ తాత ఒక్కడే పోతాడు
తాత ఒక్కడు పోతే ఇంట్ల ఎట్లయేల్తది
ఇగ యెళ్తది ఇగ అమ్మమ్మ అంటే గీ పెద్ద పెద్ద నాట్లకాడిపోదు గాని తోట లేరా పత్తు లేరా
ఆ ఆ ఆ
ఇగ తాతనే పోతడు ఇగ అమ్మమ్మకు చెయ్యి ఒక చెయ్యి పని జేయదు
అవునా
చిన్నగ దెబ్బ దాకినా ఇగ ఉత్తిగనే ఊబ్బుతది వాత్తది
ఉమ్
మంచిగా ఉన్నారా మరి అందరూ
ఉమ్ మంచిగనే ఉన్నామురా
వీటిల్ ఎట్లున్నడు
మంచిగనే ఉన్నడు మరి వాళ్ళు పోయిన కానించి ఫోనా పాడా
చేత్తలేరా
నేన్ జేత్తే గూడా ఎత్తులేర్
ఆహా
ఆ పెద్దగైండు రాకుంటమాయ్ ఉమ్ ఒ బాటిల్ దేరా ఆ బండి కాడ దీసుకో
చెప్పాలి ఇంకా
ఓ వీళ్ళు నీళ్ళు అడుగుతారు ఇంట్ల బాటిలే లేదు నీళ్ళే లేవు
మళ్ళా ఆడిబోతన్నవా మరి
ఉమ్ ఆడికి ఆడేడుంది మావోళ్ళు
మొన్ననా నిన్ననా విక్కి తెచ్చిండు నీళ్ళు
ఉమ్
చీర్ల స్లాప్ ఇప్పుతారుగా బాత్రూమ్ది
ఇప్పుతార్ అక్క
ఆ నీళ్ళు బట్టలేదు ఏం లేదు దానికి
సు
ఏ మొన్న ప పెట్ ఏడ హాస్పిటల్ పోయినకానుంచి పడతలేరు నాలుగు రోజులు ఎల్లుండి అత్తారట కదా
నిన్ననే డిసైడ్ అయితంది
ఇయితే ఎండాకాలం కదా క్క నాలుగు రోజులకే చేతన్రు మళ్ళ చానా మంది అత్తన్రు ఆడికి
మళ్ళా ఏసీ కూడా ఉన్నాయి అట్ట అయితే
ఆ ఏసీలు ఉన్నాయ కాని గవర్నమెంట్ హాస్పిట అప్పటికే చాలా మంది అత్తన్రు మొన్న ప్రవీణ్ మామ భార్య నూన నాలుగు రోజులకే డిచార్జ్ చేసిళ్ళుళ్ళా కుట్లిప్ప్వడానికి మళ్ళా రమ్మన్నారు
ఉ నాలుగు రోజులకు మళ్ళీ రమ్మన్నారా మంచిదే ఎట్లయితే
ఆ ఇగ ఆడ ఇబ్బంది కాకుండా ఎవ్వలకు
ఆ
నాలుగు రోజులుయినంక పంపితళ్ళు
ఆ
మల్లారాని ఏడు రోజులలకు ఎప్పుడో ఇపుతారట కదా
ఆ లేవరుంద వేర ఊరు వెైంది
చెట్ చెప్ప ఇంక
ఇయ్యో ఈనే నీళ్లు అడుగుతే ఇచ్చి
ఉమ్
ఏ చేయాల మరి ఇలా మళ్ళ పొయ్యాలి ఇగ
ఇక మళ్ళ నాన్న అత్తడు కావ
హ అత్తరు వాళ్ళకి సల్లటి నీళ్ళ ఉండాలి
ఇంకా రాలే అమ్మ
రాలేదు కదా ఇదరరు
ఆ
ఇద్దరు పోయిరు కదా
ఇద్దరు పోయిల
ఉమ్
బండి మీద పోయిళ్ళ ఆ బండి మీద పోయిలాక్క
హు
బండి మీద పోయిల
ఆ బండి మీద పోయిండ్రు
ఆ
అట్ల అప్పుడప్పుడు పో తీసుకపోవాలమ్మను
తీసుకుపోవాలి గాని ఏడింటాడు
జ జ సరే ఉంటన
ఆ సరే